వినిపిస్తుందండి
య్ వెనిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ అనిపిస్తుందండి
హు
యాక్చులీ అంటే మీకు ట్రెడిషనల్గా ఉండడం ఎక్కువ ఇష్టమా
ట్రెడిషనల్ అంటే ఇష్టం అంత నార్మల్ ట్రెడిషనల్ అంత మామూలే కదండి అట్ల ఉండడము ఇట్ల ఉండడం
ఊహమ్ నాకు ట్రెడిషనల్గా ఉండడ ఇష్టం
ట్రెడిషనల్గా అంటే మీరెట్లా రెడీ అవుతారు
అంటె ఎక్కువగా చుడిదార్స్ వేయడము లంగా ఒనీ లు చీరలు అట్ల బాగ ఇష్టం
ఉహ్ హు
జీన్స్ లా జీన్స్ లంటే మనం పోయే ఆ ఎన్వరాన్మెంట్ బట్టి ఎక్కడికి వెళ్తున్నాం ఆ టైప్ మనమే ఎక్కడన్న బయట ఇప్పుడు ట్రిప్స్ కి అట్ల ఎమన్న ట్రెక్కింగ్స్ క వెళ్ళినప్పుడు జీన్స్ వేయాలి తప్పదు ఇంక ఫెస్టివల్స్ స్తం మ్యారేజ్ స అప్పుడు నాను ట్రెడిషనల్ ఉండడమే ఎక్కువ ఇష్టపడతాను
ఊహు
ఉ
ఇప్పుడు మీరు ట్రెడిషనల్ గా ఎక్కువగా రెడీ అవుతానంటారు
ఆ ట్రెడిషనల్ గానే ఎక్కువ రెడీ అవుతా
మీ ఇంట్లో ఏమి ఇష్టము మీరెట్లా మీరెట్లా ఉండాలని ఉం టారు
అంటే నాకేం అట్లేం లేదు ఉ అంటే మా నాన్న ట్రెడిషనల్ గా ఉండడం ఇష్టం మా అమ్మ రెండింటిని సపోర్ట్ చేస్తుంది
ఉహు ఉ
అలాగా
మీకు బ్రదర్సు సిస్టర్స్ ఉన్నారా
ఆ అది పర్సనల్ అండి
అది పర్సనల
ఉ
ఉ మీరు ఏ ఫుడ్ ఐటెమ్ ఎక్కువగా లైక్ చేస్తారు
ఫుడ్ ఐటెమ్ అంటే ఇప్పుడు రైస్ ఐటమ్స్ లో అయితే నేను మసాలా ఐటెమ్స్ అయితే నేను ఎక్కువగా తింటా ఉంటాను
ఉ
సో నాకు పలావ్ రైస్ బిర్యానీ రైస్ అంటే ఇష్టము
ఉహు
స్వీట్ స్వీట్స్ అయితే ఏవైనా తింటా స్వీట్స్ అ ఒకే స్వీట్ అని కాదు స్వీట్లో ఏం చేస్ అన్ని తింటా
ఉ
మీరు మీరు ఎక్కువగా ఏం తింటారు
మాకు ఎక్కువగా అంటే
ఆ
వోలిగా
ఓలిగా ఇష్టమా మీకు
ఉ
ఓహో ఓలిగా రెసిపీని అంటే ఎట్లా నేర్చుకున్నారు మీరు ఎవరు నేర్పించినారు
నాకు నేను ఓన్గా నేర్చుకున్నాను
ఎవరు మీకు నేర్పిలేదు
ఆ ఎవరు నేర్పలేదు వాళ్ళు చేసే చూసి మా ఇంట్లో వాళ్ళు అక్కడ ఇక్కడ వాళ్ళు
ఉ
చూసి నేనే నేర్చుకున్నాను
ఉహు మీ ఫేవరెట్ ఆ హీరోయిన్ ఎవరు
శ్రీదేవి
హీరో
బాలకృష్ణ
వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఏదైనా ఉందా
ఊ చాలా తక్కువ అనుకుంటారు గుర్తులేదు
భైరవ దీపం
బైరది పొండవ శ్రీదేవి లేదు దండి
ఓహో
రంబ గారు ఉన్నారు
ఆ పర్లేదు పర్లేద నేం టెన్షన్ ఏమొద్దు
అ
ఆ అంటే మీకి శ్రీదేవిది ఫేవరెట్ మూవీ ఏది
జగదక విరుళత్ లో ఒక సుందర్
ఆ మీ నాగార్జున ఆ బాలయిది
బాలకృష్ణర్ వచ్చి సకండా
ఏం స్టోరీ
అకండా మొత్తం అంతా చిన్న పాప గురించేనండి
హ అనే అంటే మీకు ఎక్కువగా ఇప్పుడు దేవుడి కథలు ఇష్టమా అంటే కథల అంటే ఎట్లా అ ఇ తెలు సకయినా
కొంచ కొంచం అంత పెద్దగా ఏడా లేద్ ఇది
మీకు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తెల్సా ఎలా కిందికి వోచ్చినాడో అని
అవన్నీ తెలియదండి మీకు తెలిస్తే చెప్తారా
ఆ తెలుసు అ బట్ అంతగా తెల్ దు
ఏదో తెలిసింటే చెప్పండి మేము రో న్ తెర్ స్
ఆ అంటే ఆ వెంకటేశ్వర స్వామి మొదట్ టి బారే ఉంటుంది కదా
హ్మ్
ఆమ్ అల్వేలు మాంగమ్మా
హ్మ్
ఆ లక్ష్మీదేవ్ అనుకుంటా
చెప్పండి నేను కరెక్ట్ చేస్తాను లే మరి మధ్యలో
ఆ ఓకే ఆవిడ ఆలిగి కిందికి వచ్చి ఆలిగేసి వచ్చింటదా సో ఆమెన్ వె ఆ లక్ష్మీ దేవి మే ఆమెను వెతకడానికి మన వెంకటేశ్వర స్వామి కిందకి వచ్చినార్ అనమాట సో ఆ ఫస్ట్ ఆ భూమి మీద అడుగు పెట్ పెట్టిండే చోటే ఆయన వెలిసినట్టుగా మన వాళ్ళందరు కొలుస్తున్నారు
హ్ హు ఆయన ఎందుకు వచ్చినాడండి కిందికి
ఆమెను వెతుకుదా మషిన వచ్చినాడు కానీ వేరే ఆమెనా అంటే ఒక ఒక అతను ఉంటాడు ఎవరో నాకు ఆయన పేరు తెలిదు సో ఆ ఆయన వచ్చేసి మన స్వామిని కాలుతో తన్నింటాడన్నమాట
ఆహా ఆయన ఒక వెంకటేశర స్వామి రూపం కాదు కదా దండి
విష్ణురూపము కానీ ఆయన కిందికి వచ్చి మనకు వెంకటేశ్వర స్వామి. అందరూ ఒకటి ఒకో యుగంలో ఒకరు అనమాట
మ్ పాలసముద్రం మీద ఉన్నోడు శ్రీకృష్ణ విష్ణు శ్రీ మహావిష్ణువు
ఆ
ఏడుకొండల మీదకి దిగినాడు వెంకటేశ్వర స్వామి
ఆన్లేని
ఉ
తెలీదన్నారు మీరు
ఏదో కొంచెం కొంచెం తెలుసు మీకు ఎంత మాత్రం తెలుసో కనుక్కుందాం అనేసి
మ్ హు
ఉ
అట్లా ఆమెను వెతుకుదామని వచ్చి ఇంకో ఆమెను పెళ్లి చేసేసుకో
పెళ్లి చేసేసుకున్నాడు అవును
కిందే ఉండిపోయినారు
ముగ్గురు ము కాదు వాళ్ళమ్మ కూడా ఆయనని శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో వచ్చానాక ఒక ఆమె
మ్
కొడుకులాగా భావించి చూసుకుంటా ఉంటది. ఆమె తులసి మాలగా అయిపోతది స్వామివారి మెడలో.
ఆహా అవును అవునులేండి మ్ హూ మ్ ఓకే ఓకే నలుగురు
అలివేలమ్మ లక్ష్మ క్ష్మీదేవీ శ్రీకృ వెంకటేశ్వర స్వామి వాలమ్మా
మ్ హూ
మ్
అవునండి మీకు ఈ ఈ పాండురంగ స్వామి తెలుసా
తక్కువగా తెలుసండి ఆయన భక్తుల కోసం పుట్టినయి పప్పయప్ప
మ్ హు
ఉ
అవు
మీకు ఎవనా తెలుసా
మ్ హు తెలిదండి మాకు మీ ఫేవరెట్ మూవీ అక్కండా అన్నారు కదా
ఉ
ఎన్నిసార్లు చూసారు మీరు మరకండా
చాలా సార్లు చూసానండి
చాలా సార్లు అంటే
కౌంట్ చేయలేను చెయలేదు కూడా
ఆ అంటే ఏ సాంగ్ ఇష్టం మీకు బాలయది ఎక్కువగా
చూసాను గానీ సాంగ్స్ ఏం గుర్తు లేవండి అంతగాను
యూ శ్రీదేవి కూడా శ్రీదేవిది కూడా గుర్తు లేదా
శ్రీదేవిది ఆవి చాలా ఉండే ఇప్పుడు మీరు టక్కని అడిగేసరికి గుర్తుకు రావ
ఈ ఈ సాంగ్ ఉంది కదా అందాలలో అదే మూవీలో ది
ఆ జగదేకవీరుడు అతి లోక సుందరి
ఆహా ఓకే ఓకే ఆ సాంగ్ ఓకే
మ్
ఆహా
మీకు ఇష్టమైన సినిమా
నాకు ఒకటంటే ఏమి ఇష్టం ఉండదు అన్ని నేను చూస్తా ఉంటాను
హహు
ఫేవరెట్ అని ఏమి ఉండదు
మ్
ఎట్లా ఇష్టం అన్నీ చూసేస్తా అంతే
మ్
ఇప్పుడు ఏవి రిలీజ్ అయితే అట్లా చూసి వెయ్యడమే
ఉహు
మ్
ఉ
అంటూ ఏమి లేదు
ఫేవరెట్ అంటే ఏమి లేద
ఉహూ అట్లా
స్వీట్ లలో మీకు అతి ఇష్టమైన గి స్వీట్ ఏందే అంటే ఏం చెప్పలేదు
స్వీట్స్ లోనా ఎప్పుడు అడిగినారు మీరు నన్ను
అడిగినాను
ఆ అతి ఇష్ట అదే చెప్పా స్వీట్స్ అంటే ఒకటని ఏం లేదు స్వీట్స్ అన్ని తింటా నేను
ఉహు
ఇట్లా పర్టికులర్ గా సపరేట్ అని ఏం లేదు అన్ని తినేస్తాను
ఉహు
ఇష్టంగా తినేటివి అంతేం లేవు ఇష్టంగా
మీరు గులాబ్జాములు తిండ్రా
అదే చెప్తున్నా స్వీట్స్ స్వీట్ అంటే నేను తినేస్తా ఇష్టంగా అట్లేం లేదు తింటాను గులాబ్జామ్ కూడా
హ
కానీ అంత పర్టికులర్ గా ఏం మరీ మహా అంటే ఇష్టం లేదు తినేస్తా అంతే ఉ అట్లాగన్మటా మీకు హాట్ లో ఏదిష్టం
హాట్లో అంటే నాకు చెకోడి చెక్లీలో
చక్లిలు ఇష్టమా
ఉహు
ఉహు
చెక్లిలైతే తేయడము ఇష్టము తిన్టము ఇష్టం
నాకైతే ఆలో చిప్స్ ఇష్టం ఎన్ ఎన్నైనా తినచ్చు ఎన్నైనా పడుతదా కడుపుకి
అవి తిన్నట్టర్లు పోతూ ఉంటాయి
ఆ అవైతే ఇష్టం బా తింటాను మాట్లయితే
ఉ
నీకు చేకొడీలు ఇష్టం
ఆ మాకు చెక్లీలు
ఉహు ఏం చేస్తంటారు మి మీరు ఫ్రీ టైమ్ లో
ఫ్రీటైమ్లో జాకిట్లు కుట్టడము సెల్లు చూటం
ఉ
ఇళ్లు శుభ్రం చేసుకోవడం
వంటలు చేయడం కొత్త కొత్తవన్నీ కొత్త కొత్త రెసిపీస్ చేసెకి మీరు ఇష్టపడతారా
ఆ ఇష్ట పడుతం వంట జెస్త్ అదీంటే ఇష్టమే
అంటే ఎక్కువగా స్వీట్ ఐటెమ్స్ చేయడానికి ఇష్టపడతా అంటారా హార్డ్ ఐటమ్స్ చ్
ఆన్లైన్ ఓనా అవి ఇది పోడ
అదేనా నన్ అంతా ఇష్టపడతరు ఉ అంటే మీరు ఎక్కువగా ఏ కల్చర్ అని ఇష్టపడతారు సిటీ కల్చర్ ఇష్టమా లేంటే విలేజ్ కల్చరా
ఉమ్
సిటీలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారా విలేజ్ లోనా
విలాసేనండి
ఉహుం
విలేజ్ అయితేనే పర్లేదు కదా
అవున విలేజ్ అయితే మీకు సెట్ అవుతుంది అలవాటు ఏంది
హ్మ్
విలేజ్ అయితే మీకు సెట్ అవుతుంది.
సెట్ అవుతుదా మా బాడే ఈ మాకి సెట్ అయిపోతది ఇక్కడ వాతావరణానికి
ఓకే అండి
చెప్పండి
ఓకే ఓకే అండి ఇంకా
ఓకే అండి
హ్మ్